హలో ఎలా ఉన్నావ్
నేన్ బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావ్.
నేను కూడా బాగున్నాను. ఈ మధ్య నాకు ఓ ఫీలింగ్ వస్సుంది తెలుసా?
ఎందుకు ఏమైనా ప్రాబ్లమా
ఆ ఏమైందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవట్లేదు అనిపిస్సుంది. స్టడీసు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హ బీస్ అన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంది
ఓ అవునా అది చాలా మంది కామన్ ప్రాబ్లమ్లే అందుకే టైం మ్యానే. జ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్
అవును అది చాలా మంది కమన్ ప్రాబ్లం అందుకే టైం మ్యా. మ్యనేజమెట్ చాలా ఇంపార్టెంట్.
నిజమే మరి టైం మేనేజ్మెంట్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి
టైమ్ మేనేజ్మెంట్ అంటే? మన టైమ్ ని ప్లాన్ చేసి ఇంపార్టెంట్ పనులు కరె. ఇట్ టైమ్ లో కంప్లీట్ చేయడం
అంటే బిజీగా ఉండడం కాదు ప్రొడక్టివ్గా ఉండటం కదా
అవును ఎగ్జాక్ట్లీ చాలా మంది బిజీగా ఉంటారు కానీ ప్రొడక్టివ్ గా ఉ ఉండరు
మరి టైం ఎందుకు అంత వాల్యుబుల్
ఎందుకంటే పోయిన టైం తిరిగి రాదు కదా అందుకే
మనీ మళ్ళీ సంపాదించవచ్చు కదా
ఆ అవును కానీ వేస్ట్ అయిన టైం మళ్ళీ పొందలేం కదా
అది చాలా నిజ మేలే
అందుకే టైమ్ ఈస్ ప్రీషియస్ అని అంటారు విన్నావా ఎప్పుడ అయినా
అవును విన్నా చిన్న అప్పుడు ఈక్వార్ట్ ఇంపార్టెన్స్ అర్థం కాలేదు కానీ ఇప్పుడు బాగా గా అర్థం అవుతుంది
ఆ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వచ్చాక అర్థం అవుతుంది కదా మనకు
మరి డైలీ రొటీన్ ప్రిపేర్ చేయడం హెల్త్
చాలా హెల్ప్ చేస్తుంది తెలుసా
ఎలా అంటావు
మార్నింగ్ లేచిన తర్వాత ఆ రోజు చేయాల్సిన పనులు లిస్ట్ రాయాలి
టూ డూ లిస్ట్ అన్నమాట
ఆ అవును నిజమే
నేను కొన్ని రోజులు ప్రిపేర్ చేస్తాను కానీ ఫాలో అవ్వలేకపోతాను
స్టార్టింగ్ లో అలానే ఉంటంది ప్రాక్టీస్ తో హ్యాబిట్ అవుతది తెలుసా
మరి ప్రియారిటీ ఎలా డిసైడ్ చేయాలి
ఎలా అంటే ఇంపార్టెంట్ తన అర్జెంట్ టాస్క్ ఫస్ట్ కంప్లీట్ చేయాలన్నమాట
ఓ ఇంకా లెస్ ఇంపార్టెంట్ ఆస్ తర్వాత చెయొచ్చు కదా
ఎగ్జాక్ట్గా అంతే
నా బిగ్గెస్ట్ ప్రాబ్లెమ్ ప్రో క క్రాస్టిినేషన్ అన్న మాట అయితే
నాకు కూడా కొన్నిసార్లు ఉంటది తెలుసా
ఆ రేపు చేస్తాను అని పోస్ట్పోష్ చేసేస్తాను
ఆ నిజమే తర్వాత లాస్ట్ మినిట్ స్ట్రెస్ స్టార్ట్ అవుత అది ప్రోక్రార్టినేషన్ అవాయిడ్ చేయడానికి చిన్న టాస్క్ తో స్టార్ట్ చే యాలి
ఒక టాస్క్ కంప్లీట్ అయ్యాక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది
ఆ నాట్ టైం ఎక్కువగా మొబైల్ వల్ల వేస్ట్ అవుతుంది ఏం చేయాలో అర్థం అవ్వట్లా
ఓ అవునా అయితే సోషల్ మీడియా
అవును ఒక ఫైవ్ మినిట్స్ అని స్టార్ట్ చేస్తాను ఒక వన్ అవర్ అయిపోతది అలా అనే రీల్స్ ప్రతి ఒక్కటి స్క్రోల్ చేస్తూ చేస్తూ అలానే టైం అయిపోతది
మ్ నాకు కూడా అలానే జరుగుతుంది అప్పుడుఅప్పుడు
ఉ మరి నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా
నాకు తెలిసి స్క్రీన్ టైమ్ లిమిట్స్ పెట్టుకోవాలి
ఆ ఇంకా నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం కూడా హెల్ప్ చేస్తుందా
డెఫినెట్లీ చేస్తుంది
ఓ స్టడీ టైమ్ లో ఫోన్ దూరం పెట్టడం బెటర్ కదా
అవును బాగా చెప్పావు
ఉమ్ మరి స్టూడెంట్స్ కి టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటావు
స్టడీస్ అంట అసైన్మెంట్స్ అంట ప్రాజెక్ట్స్ అంట అండ్ ఎగ్జామ్స్ బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్
ఉమ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా టైం ఉండాలి కదా
అవును కంపల్సరగా ఉండాలి
లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అవాయిడ్ చెయ్యొచ్చు
స్ట్రెస్ కూడా తగ్గుతుంది దీనివల్ల
అవును నిజమే కంటిన్యూస్ గా వర్క్ చేస్తే ప్రొడక్టివిటీ తగ్ తగ్గిపోతుంది
మరి బ్రేక్స్ తీసుకోవడం మంచిదా
అవును చాలా మంచిది తెలుసా
షార్ట్ బ్రేక్స్ మైండ్ రిఫ్రెష్ చేస్తాయి కదా
ఆ కానీ బ్రేక్స్ ని ఓవర్ యూస్ చెయ్యకూడదు
అవును నిజమే బ్రేక్ అని స్టార్ట్ చేసి మూవీ కంప్లీట్ చేయకూడదు
అవును నిజమే
చాలా మంది ఎగ్జామ్స్ టైం లో నిద్ర సాక్రిఫైస్ చేస్తారు
అది హెల్తీ కాదు కదా
అవును స్లీప్ లేకపోతే కాన్సంట్రేషన్ తగ్గుతుంది
మెమొరీ కూడా ఎఫెక్ట్ అవుతది హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు
అవును హెల్త్ అనేది ఫస్ట్ కదా నాకు ఒక ఫ్రెండ్ ఉంది తను అయితే ఎగ్జామ్స్ టైమ్ లో ఏ స్ట్రెస్ తీసుకోదు ఫస్ట్ పనుకునేస్తుంది ఎం అయితే ఏమైనా కానీ లే అని చెప్పి ఫస్ట్ తినేయడం పనుకుంటుంది
టైం మేనేజ్మెంట్ అంటే స్టడీస్ మాత్రమే కాదు కదా
అవును కాదు
ఫ్యామిలీకిి టైమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ తో మాట్లాడాలి హాబీస్ మెయింటైన్ చేయాలి ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ కదా
అవును కరెక్టే ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ బ్యాలెన్స్ చెయాలి
అవును బ్యాలెన్స్ లైఫ్ ఉంటే హ్యాపీనెస్ గా ఉంటది
నువ్వు మార్నింగ్ పర్సన్ ఆ లేదా నైట్ పర్సన్ ఆ
నాకు మార్నింగ్ లో వర్క్ చేయడం ఇష్టం నైట్ టైమ్స్ అయితే నాకు ఫుల్ స్లీప్ కావాలి
నాకు నైట్ లో కాన్సాన్ ట్రేషన్ ఎక్కువ ఉంటుంది
అది పర్సన్ ని బట్టి మారుతది కదా
ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ప్రొడక్టివ్ టైమ్ ఐడెంటిఫై చేయడం కదా
అవును నిజమే
ఒక ప్రాబ్లం ఏంటి అంటే అందరూ అడిగిన హెల్ప్ కి ఎస్ అంటాను నేనైతే
నాకు కూడా అలానే ఉంటది తెలుసా
తర్వాత నా పనులు పెండింగ్ అయిపోతాయి
కొన్ని సొల్యూషన్స్ లో పొలైట్ కొన్ని సొల్యూషన్స్ లో పొలైట్ గా నో చెప్పడం నేర్చుకోవాలి
అది సెల్ఫ విష్నెస్ కాదు కదా
కాదు అది సెల్ఫ్ మేనేజ్మెంట్
ఫ్యూచర్ లో నా టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయాలి అని ఉంది
నాకు కూడా అలానే ఉంది
డైలీ ప్లానర్ యూజ్ చేస్తాను
నేను ఫోన్ యూసేజ్ రెడ్యూస్ చేస్తాను
ఎక్సర్సైజ్ కి స్పెసిఫిక్ టైమ్ అలొకేట్ చేస్తాను
నేను వెళ్లి స్లీప్ హ్యాబిట్స్ ని డెవలప్ చేస్తాను
ఈ టాపిక్ నుంచి నేను ఒక లెసన్ నేర్చుకున్నాను
అవునా ఏంటది
బిజీగా ఉండడం కన్నా ప్రొడక్టివ్ గా ఉండడం ఇంపార్టెంట్
చాలా మంచి లెసన్ తెలుసా
నువ్వేం నేర్చుకున్నావ్
నేనేం నేర్చుకున్నానంటే స్మాల్ హ్యాబిట్స్ బిగ్ చేంజెస్ తీసుకొస్తాయి తెలుసా
అవును ఎగ్జాక్ట్లీ మరి టైమ్ని రెస్పెక్ట్ చేస్తే లైఫ్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది కదా
ఆ అవును టైం మేనేజ్మెంట్ అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు
బెటర్ డెసిషన్స్ కూడా తీసుకోవడం
ఆ ప్రయారిటీస్ ని అర్థం చేసుకోవడం స్ట్రెస్ ని కంట్రోల్ చేయడం కదా
అవును కరెక్ట్ గా నా ఫైనల్ గా ఏం చెప్తానంటే టైం మేనేజ్మెంట్ గురించి డోంట్ వెయిట్ ఫార్ ద పర్ఫెక్ట్ టైమ్ యూస్ ద టైమ్ యు హవ్ పర్ఫెక్ట్లీ దీ దీని గురించి నేను ఏం చెప్తాదంటే ఒక పర్ఫెక్ట్ టైమ్ కోసం ఏం వెయిట్ చేల్సింది అక్కరలా ఉండే టైంనే మేం పర్ఫెక్ట్గా యూస్ చేయాల
వావ్ చాలా ఇన్స్పైరింగ్ క్వయిట్ చాలా బాగా చెప్పావు తెలుసా
థ్యాంక్ యూ
నా మెసేజ్ ఎవ్రీ డే గివ్స్ అస్ ట్వంటీ ఫోర్ అవర్స్ హౌ వి యూస్ దెమ్ డిసైడ్ అవర్ ఫ్యూచర్
ఉమ్ అంటే దీన్ని బట్టి మాకి ప్రతి రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఇస్తుంది ఇంకా మేము ఈ ట్వంటీ ఫోర్ ఆర్స్ మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకోవాల కదా
అవును నిజమే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా యూటిలైజ్ చేసుకోవాలి వన్ మినిట్ కూడా మనం వేస్ట్ చేయకూడదు ఇట్ఇస్ వెరీ ప్రీసియస్
అవును టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్ అంటా ఉంటారు కదా అందరు
అవును నేను ఈ కాన్వర్సేషన్ లో చాలా యూస్ఫుల్ ఉంది తెలుసా చాలా నేర్చుకున్నాను
నేను కూడా చాలా ఎంజాయ్ చేసా
అవును ఇప్పుడు టైం వాల్యూ ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది నాకు
నాకు కూడా ఇంకా ప్రోకాస్టినేేషన్ తగ్గించాలి అనిపిస్తుంది
హా అవును మన గోల్స్నీ రీచ్ అవ్వాలంటే టైమ్ ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చెయాలి కదా
అవును ఎగ్జాక్ట్లీ ఇంకా తిన్నావా
ఆ తిన్నా నువ్ తిన్నావా
లేదు ఇంకా తినాలి ఏం చేశారు మీ ఇంట్లో వంట ఈరోజు
ఇంట్లో మంది అంటే నేనే బయటికి వెళ్ళి నిన్న నేను మా చెల్లి మా తమ్ముడు వెళ్ళి తినే సి వచ్చాము మా తమ్ముడికి నిన్న రిజల్ట్స్ వచ్చాయి టెన్త్ రిజల్ట్స్
అవునా
ఆ వాడు ట్రీట్ ఇస్తాను అని చెప్పింటే అందుకు వెళ్ళినిన్నాము వెళ్ళి మండి తినేసి బా ఎంజాయ్ చే చేసేసి వచ్చాము
హ్మ్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట బయట వెళ్ళి
అంటే అప్పుడప్పుడు అలా వెళ్తాము తను తనకి మొత్తం నా చెల్లె మొత్తం చె చెప్పించింది ఇలా రాయాలి ఇలా రాయాలి అని చెప్పి అందుకు తను బాగా గా రాసాడు రాసిస్తాను మీకు ఏదో ఒకటి ఏదో ఒక ట్రీట్ ఇస్తాను నేన్ పాస్ అయిపోతే అని చెప్పాడు ఇంకా ఫైనల్ గా పాస్ అయిపోయాడు అందుకు ట్రీట్ ఇచ్చాడు
వావ్ నా కంగ్రాట్స్ చెప్పు మీ తమ్ముడు కి నా తరఫున
ఆ పక్కా చెప్తా థ్యాంక్ యూ
ఇంకా మీ ఇంట్లో అందరు బాగున్నారా
అందరు బాగున్నారు మీ ఇంట్లో ఎలా ఉన్నారు అందరు
అందరూ బావున్నారు మా ఇంట్లో కూడా
మీ ఇంట్లో ఏం చేసారు వంట
మా ఇంట్లో నా అన్నము పప్పు చేసారు ఇంకా మా అమ్మ వడలు వేస్తాంది నంజుకునేకి ఈ
ఆ ఆ మీ నాన్న వచ్చారా వర్క్ నుంచి ఇంకా
ఇంకా రాలేదు సరే ఇంకా మీ మమ్మీ మీ డాడీని అడిగానని చెప్పు
ఆ సరేలే నువ్వు కూడా జాగ్రత్త
ఆ సరే ఇప్పుడు నేను వెళ్ళాలి
మ్మ్ సరే బాయ్ టైం కి తిను బాయ్ మ్మ్